హలో
ఆ హలో
నువ్విమై జాజా ఏసింద్రా బాన్
సారు
హలో
ఆ చెప్పండి సార్
ఈ మధ్య ఏసి బానే ఇస్తుందాయే
ఏసీలో ఎండాకాలం కదండి ఎండాకాలం కదా ఏసీలు కూడా బానే ఏస్కుంటున్నాం
కొంచం తక్కు వాడండి
ఏ ఏసీ ఎక్కు వాడ్డం వల్ల ఏవైనా ఆ డిసడ్వాంటేజ్లు ఉన్నయా
అవునండి మీ పొల్యూషన్ ఎన్న చాలా వస్తుంది ఏసీ వళ్ళ
ఏసీ వల్ల పొల్యూషన్ అయితుందా ఏసీ వల్ల పొల్యూషన్ అవుతుందా అంటునం
అవునండి
ఏం పొల్యూషన్ అయితుందో ఒకసార్ చెప్తారా
ఎయిర్ పొల్యూషన్
ఎయిర్ పొల్యూషనా
మ్
ఎయిర్ పొల్యూషన్ అంటే వాడకుండా ఉండాలా ఎయిర్ పొల్యూషన్ అం వచ్చి వాతావరణం మనకొచ్చేదే
ఆ ఏ నా ఏసి వేడి ఏసీ అవుట్ అవుట్ కంపర్ట్
అంటే ఏసీ ఆటో ఆ బయట వేడిగాలి తీసుకొని ఇంట్లోకి చల్లనగాలి ఇచ్చిది కదా
వేయి వేడియి ఏసీ అంట ఏన్డ్లు చాలా కోండి బయట ఇళ జనా వాలా మైన చాలా ఉన్నటుంది
ఆహా అయితే ఇప్పుడే ఇప్పటి నుంచే మేము అయన్ని వాడడం తగ్గిస్తాము మీరు ఈ ఎండాకలంకి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు
మేము పెయింటే ఇచ్చామండి కూల్ కూల్ పెయింట్
అంటే కూలింగ్ పెయింట్ అంటే ఇంటి పైన వై పెయింట్ లాంటిదే డాబా పైన హ్మ్
యమ్మెల్ ఎలా ఉంది
దాని వల్ల కూలుగానే ఉండిద్దా ఎప్పుడు
ఎప్పుడు కూల్ అది ఈ వేడి అబ్జ చేయి తూ న తిన
ఆ అంటే ఇప్పుడు అది హీట్ ఎంత వేడి ఉన్నా మనకి కింద ఉ నళకిక్ కోలుగా నే కనిపించిద్ద
అవునండి
ఆ మీరు ఇప్పుడు బయటికి వెళ్తారు కదా బయటికి ఆ ఏదైనా వర్క్ మీదా ఆట అప్పుడు బైక్ బైక్ ఎక్కువ పడతారా కార్ ఎక్కువ పడుతున్నారా మీరు
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిసిజన్ చూతానని ఇస్తూ దుంతో తంత
అంటే డిస్టెన్స్ వసి డిస్టెన్స్ బట్టు వాడతాం
అవునండి
అంతేలే ఎంతనా ఎంత డిస్టెన్స్ పట్టి బండ కారా అంటే ఆహా రోడ్డు కూడా పడతారా
మ్మ్
ఒళప్పుడు పార్కింగ్ ప్లేస్ అట తక్కువగా అంటే బైక్ అట్లా వేస్తాదా
ఉమ్ మీరు ఏం మీరు ఏ ఎండక
మేము ఎక్కువ బైక్ యూజ్ చేస్తున్నాము ఎందుకంటే బైక్ అనుకో ట్రాఫిక్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా పాజివ్ ఎట్నా ఇల్లు వచ్చు ఏదో ఒక దారిలో చూసుకొని
భలి ఎ ప
ఎండో ఎఫెక్ట్ పడిది ఎండో ఎఫెక్ట్ కన్ఫర్మ్ ఉండిది అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పలే
ఓకే
కాకపోతే మనకి ఇప్పుడు కార్ అనుకో ఏసీలో కూర్చుంటాం అదొక వేస్ట్ పెట్రోల్ డీజిల్ వేస్ట్ అంత వేస్ట్ ఒక్క సింగిల్ పర్సన్ కూడా కారేసుకపోవడం అంటే ఇబ్బంది కదా
ఉప్పు ఉప్పు ప ఏమవుతున్నా
ఇప్పుడు బండి
బంమద ఎ అంతేవుతు అంతే
కాదండి ఇప్పుడు బండికి పెడ్ లీటర్ పెట్రోల్ పోసాం అంటే కనీసం అది నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు ఇచ్చిది.
ఆ
ఆ కానీ కారు మట్టుకు అన్ని కిలోమీటర్లు ఇవ్వదు గదా అది జస్ట్ పది పదిహేను అంతే అంతకంటే ఎక్కువ ఇవ్వదు గదా నిజమేనాది
అవునండి అవునండి
ఆ మీరు అట్లా ఎప్పుడన్నా ఇప్పుడు కార్ వేసుకొని పోయి ఎక్కడన్నా కారు మధ్యలో అగిపోయి పెట్రోల్ డీజిల్ లేక ఎప్పుడైనా ఫేస్ చేశారా అట్టడి.
ఓకే నాతో ఇది టోల్జెన్సిడెట్ చాలా చేసారు
ఏంటి
అంటే కంపెనీ తోలని మున్ను షాది షాప్ లో మ్ బోల్దోస
ఆహా
అదీ ఏం టం చె ఎమంటా సాధించి వచ్చా మనం బైట్ డల్ గున్న మొత్తం
టెకప్ కారు ఇప్పుడు నువ్వు రెంటు కు తీసుకున్నప్పటి నుంచి దానికీ ఏ ఇష్యూ వచ్చినా ఏదైనా నువ్వే పే చేసుకోవాలి.
లెంట లెంటు బూన్
అదే ఆహా ఓన్ అప్పుడు మీరు కారూ ఫస్ట్ ఇప్పుడు ఒక లాంగ్ డ్రైవ్ బోవా కూడ అనుకుంటున్నారు.
ఉమ్
లాంగ్ డ్రైవ్ పోవాలనుకున్నప్పుడు మీరు ఫస్టూ షోరూమ్ పోయచ్చి ఆ కరెక్ట్ ఉన్నాయా లేవా టైర్సు అలా బండి కండిషన్ లో ఉందా లేదా అది చెక్ చేస్తారా లేదా?
ఆ చెక్ చేయాలండీ.
చెక్ చేయకపోతే ఎవరడ్ ఒకసారి ఎప్పుడైనా చెక్ చెయకుండా బోయి ఇప్పుడు ఏమన్న ఇబ్బందులు పడ్డయీ ఉన్నయా.
ఆ ఉన్నాయి అన్
అప్పటినుంచే ఇంకా మొదలు పెట్టారా కన్ఫామ్ గా ఎప్పుడు ఎళ్ళినా చెక్ చేపిచ్చుకోవాలని
నేను అదీ అన్ చ్ టైం లో సతే నా స్కజ్ చేయా అందువల్ల నాక్ ఇబ్బంది అయ్యింది
ఉమ్ అంటే ఇప్పుడూ ఒత్తి మీరు కారు ఒక్కటేనా ఎప్పుడు చెక్ చేపిచ్చేది. బైక్ కూడా చెక్ చేపిస్
బైక్ పైక్ వచ్చే పో సర్వీసింగ్
చై రెండు చెక్ చేపిస్తుంటార అప్పటి చ్చారీ
ఒకటేసరి అంటే టూ మంత్స్ మ్ త్రీ మంత్స్ ఈమ్ ఈ ఇయ్యకపోవడం
టూ మంత్స్ కోసారి త్రీ మంత్స్ కోసారి చేపిస్తారా?
అవును బ్రో
ఉ మీరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ గా వాడరా? ఎందుకనీ ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడరు మీరు
అంతే వొద్దు ఏ జిల్లా
ఆహా అందుకోసం మీరు సొంతంగా బండే కొనేసుకున్నారా
అవునండి రెండు సేమామోటే
ఆ అది గూడా నిజమే రెండు సేమామోటే ఉంటయ్
ఉ
మీరు బైక్ ఎమ్మాయ్ లో కొన్నారా
మల్ మల్లీ ఏమైనా మన బన్ ఎంతోప్
అంటే మన బండి కాబట్టి మనం ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు అంటారా?
అవును
అంటే మీరు ఫస్ట్ బైక్ తీసుకోక ముందూ ఏమన్నా అలా ఇబ్బందులు ఫేస్ చేసారా
ఆ చాలా ఇబ్బందీ
ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్
అవును అవునండి నైట్ టైమ్ నైట్ టైమ్ వ ఉ నైట్ టై
నై ఇప్పుడు నైట్ అేమే ఇబ్బంది పడే వాళ్ళ ఎక్కువ
అవునండి
ఇంకా మీరు నైట్ టైం తప్ప ఎప్పుడు ఇంకా డే టైమ్ లో అలా ఏమి ఇబ్బంది పడలేదా
ఆ మ చ
ఆ
స స
అంటే ఇప్పుడు ఇంకా బైకు కొండున్నల నుంచి బ్బదులు అన్ని పోయినాయి అంటారా
అవునండి
అంటే బైక్ మీదటి ఎప్పుడు ఉంటప్పుడు వచ్చిచ్చా
ఏంటండీ
బైక్ మీదే కాబట్టి ఎప్పుడు కావాలంటేప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎనీ టైమ్ ఎనివేర్ అళ్ళ వెళ్ళిపోతుంటారా
అవునండి
హ్మ్మ్ మీరు అద ఒక్కడైనా లేకపోతే ఎప్పుడైనా అంటే ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళారు బైక్ లో ని కార్ లో గాని
ఉ తాల జీ తెలంగాణ పరసికి వెళ్ళామండి బండిమీద వేరే ఊరు వెళ్ళాం చాలా చాలా ఉన్నాయి
వేరే ఊరు వెళ్ళార అే స్టేట్ లో అట్ట దావట్లేదా
ఏంటండీ
బండి మీద వట్టి ఊర్లే దాటారా స్టేట్ లో అలాగే స్టేట్ కలా తీసుకెళ్ళదాని
హలో
వేరే స్టేట్ కలాని తీసుకెళ్లే కదా ఇప్పుడు మరకు
ఆ తీ
ఆ ఏస్ అతుప్పార మీ బైకా
అయి చపడుడి అ చపలేదు
ఆహా కార్న్ గూడా కనీసం ఫైవ్ స్టేట్స్ సిక్స్ స్టేట్స్ అంటు తిప్పారా
ఎండేండి
మీ కారులో మీరు స్టేట్ దిరుగుంటారు ఇప్పటికి
ఫ్యామిలీ టైమ్ లో విత్ వాళ్ళ దోండింది. పెళ్ళై ఇచ్చినమ్ క్యాలదు బాయ్ బా